హలో నమస్క నమస్క్ స్కారం అండి బాగున్నారా?
న్నారండి బాగున్నామండి.
ఉమ్ పని లేకపోతే స్టోన్స్ పెట్టకుండా కూర్చ్చున్నా
బ్బా మేలు లేదండి ఇక్కడ లేవండి ఈ మధ్యాన రావట్లై ముందొస్తుంది.
తీవ్ ఆ స్వామ్ ఇది అందుకు అట్లే పెడతా ఉన్నా
ఓహో
ఉమ్ జగన్నాజ డ్రెస్ రాత యాత్రతో న లో ఉంది దగ్గర్లో ఇంకాదిచ్చినారు మన ఊర్లోనే ఆ ఇంకా నెక్స్ట్ జూలై లోనే ఉంది కాబట్టి ఆ డ్రెస్సులు ఇచ్చ్ న్నారా అవి పెట్టుకుంటున్నా.
ఉమ్ మంచి పని చేస్తున్నానండి.
స్రీప్ ఏం పని లేకపోతే ఇది చేస్తాను అని చూస్తే ఇది చేసుకొని కూర్చొనేది మేలే అనిపిస్తుంది. అంత దూరాల్ బోయి అరువతు అంత అదిగ చాలా కష్టమే ఏమో అనుకుంటాం గాని వాచిపోతది ఏం జేస్తున్నారు మీరు
పేర్లేదండి ఊరికే ఉన్నాను
హ
తిన్నారా
ఆ తిన్నాం అదొక్కటే టైమ్ టు టైమ్ బా
ఏం తిన్నారు
ఈ రోజు ముద్ద బెండకాయ చేసినాం మా మమ్మీ
ఆ
మీరు ఏం తిన్నారు
దోశ తిన్నామండి దోశ
వావ్ దోస
టమోట కారం తిన్నాము
హ్ మీరు కూడా చేస్తార నేను మదనపల్లికి పోయినాంకనే టమోటా కారం దోశలకి తినడం చూసిన
లేదు చేస్తారండి రెండూ చేస్తారు కదా నార్మల్గా చట్నీ టమోటా కారం రెండు చేస్తారు
మా ఇంట్లో తెల్లకువ కారమే చేస్తారు దోశ లోకి ఇంకేం ఏమి చేస్తున్నారు
ఏం చేయాలో ఆలోచిస్తుంటా
తెలుసా ఇస్రో వాళ్ళు ఇస్రో నాసా వాళ్ళు ఎంబిఏ వాళ్ళకి జాబ్లు ఇస్తున్నారు కానీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ వన్ ఇయర్ అన్నా అడుగుతున్నారు ఎందుకట్లా ఏందో ఉన్నింటే బాగుండేది
ఆ
అందుకే ఏదో ఒక ఒక సంవత్సరం చేస్తే ఎక్స్పీరియన్స్ వల్ల వాళ్ళే మన దగ్గరకు వస్తారు వస్తారు అందరు
అంతే
కానీ మనకు అది రాదు
ఏదో ఒక దాంట్లో ఒక సంవత్సరం చెయ్యాలండి చేస్తేనే ముందు
మ్
ఇక పోతే ఏదిరాదు
అది మంచి కంపెనీలోనే చేయల
ఉ
హ చే మొత్తమే కాదు
ఆ
ఇంకేంటండి మీ మీ జాబ్ బాగుందా
అయ్యో చాలా బాగా బాగుంది నిద్రపోతా ఉన్నాడు
వావ్ బెటర్ మీతోనే ఉంటది
ఆ
హ
మీరు బయటికి వెళ్ ఎక్కడికి వెళ్ళట్లేదా
మ రేపు ఎంగేజ్మెంట్ ఉందా పోవాలండి మీరు పోలేదా మా అత్తా కూతుర్ది
హ
మా అత్త కూతురుది ఎంగేజ్మెంట్ మాకు బోర్ కొడుతది ఏదైనా ఫంక్షన్లలో వాళ్ళు లేద పెద్దలు మాట్లాడతంట మేమేం చేయలేమా అందుకు ఇంకో అత్త కూతురు ఉంది ఆపాప వస్తే నేను పోతా లేకపోతే పోను ఆ పాప అంతే నేను వస్తే పోతాది లేక పోతే పోదు ఇద్దరు నిన్ను ఫోన్ చేసుకుని వస్తానో లేదా చె ప్పుపా ముందే లేకపోతే నేను తినే కోటి పోయేసి వస్తున్నాం అయ్యోక్క వత్తన్నాను లే పైన ఎక్కుతాను ఈ రోజే అను
పెనాయా
ఆ అది అది పెద్ద టాస్క్ ఇప్పుడు దానికి పూసలు పెట్టుకుంటా కూర్చున్నా
ఆ
అది పొయ్యేదేమో గాని ఒక గంట సేపు ఉండేదానికి ఇంత పంచాయతీ అంత అబ్బా దారుణం మీర ఎక్కడికి పోలేదా అవును పెద్ద సినిమాకి పోలేదా
ఏంముందని అమ్మూ సినిమా
అందరు బాగుందంటూన్నారు
న ఏమో నాకేమి అనిపిలా అంత గా
అది గెటప్ అంతా రౌడీ లాగా ఉంది అందరు చూస్తే చాలా బావుంది అంట
ఆ ఏమో నాకేమ అట్లా అనిపియ్యల అందుకే వెళ్ళల
హ్మ్మ్
ఉమ్
ఇంకేం
ఇంట్లోనే మన శాంతి ఎవరు కలుస్తారు ఎవ్వరూ కాల్చలేదు
ఎవరి పనులల్లో వాళ్ళు బిజీ అయితున్నారు
అంతే
హుమ్
ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు
ఉ
మీ డిగ్రీ వాళ్ళు ఏం చేస్తున్నారు
వాళ్ళు కొంతమందికి పెళ్ళిళ్ళై పిల్లలు కూడా పు ట్టేశారు చాలా మందికి ఇంకొంత మందికి బెంగళూరు లో పది పదహారు వేలకి ఉద్యోగాలు చేస్తున్నాను
హుమ్మ్
అ
ఏందో అసలు ఏదో ఒకటి ఫస్ట్ అది చేసినా చాలు కానీ మంచి కంపెనీ అయితే చాలు పది వేలు పదహైదు వేలు వచ్చినా మీకు తెలుసా ఇన్ఫోసిస్ వాళ్ళు ప్రతి రోజు కండక్ట్ చేస్తారు కానీ అది బీపిఓ మీద
హా
అది చేసినా వేస్ట్ కాల్స్ మాట్లాడడం మాది ఇన్ఫోసిస్ కి
అ
నాకు ఏదో ఒక రోజు టైమ్ వస్తాది ఇంకేమండి కొత్త వంటకాలేం చేయలేదా హలో హలో హలో హలో!
కనీసం అది ఇన్ఫోసిస్ కాబట్టి ఏదైతేనేమి.
బిపిఓ అది కాల్స్ మాట్లాడ్డం అంతే.
తప్పదు కమ్యూనికేషన్ అన్నా మనకి మంచిగా అవుతాది కదా.
బట్ అది ఫినాన్స్ మీద అంటే గ్రోత్ ఉంటాది దాంట్లో అయితే నువ్ ఇది చేసిన కదా మీ ఫిననాన్స్ కింద పోవాల అనుకుంటాన్నావు అంటే
మ్ హ అంతే ఏదో ఒకటి చెప్పేది
హు హూ అవునండి ఏమన్నా నెక్స్ట్ స్పీకర్ లో మీరు పోతే నాకు చెప్ప నేను వాకింగ్ కు వస్తా మాది అడ్మిట్ కార్డు వచ్చింది నిన్న. అది నె నెటెక్స్ అది సెంటరింగ్ గా చెప్పలే గాని అనంతపూరే అమ్మ యా చాల్లే అనుకున్నా.
ఆ ఎప్పుడు ఎగ్జామ్?
ట్వంటీ నైన్ ఏంది ప్రిపేర్ కాలే ఏదో పెద్ద పొడిచేదానిలాగ పోతుంది. తను ఎగ్జామ్ రాసే కి
రాయండి ఏదో ఒకటి రాయలి కదా
మ్ ఊరుకునే న రాసి పెట్టుకోవడం అంతే అది క్వాలిఫై అయ్యేదే కష్టం. మ్
ఆ
ఎప్పుడంటే స
ఇంకేంటండి విశేషాలు మధ్యాహ్నానికి ఏం తినాలి అని ఆ ఆలోచించారా?
ఏమో ఏదో ఒకటి చూడలో ఏమన్నా చేద్దామా అనిపిస్తుంది కానీ ఏం చేయాలో అర్థం కాలే. మీరేమన్నా సింపుల్గా అయ్యేది ఏదన్నా చెప్పండి
చా స్నాక్ ఆ తిండి రుచుల అంటారే అవా లేకపోతే ఏ
ఏదైనా పర్లేదు మీకు ఇష్టమైనది ఏదన్నా.
చాలానే ఉన్నాయండి. మీకు మరీ పెడతాను నేన అన్ని దాచుకున్నవన్నీ.
ఎంత దాచుకున్నారో
ఇంటికి వచ్చిన ఇచ్చి అవన్నీ చెయ్యాలని చెప్పి నేను లడ్డూలు చేసుకుంటాను మీరు చేేస్తారా ఏమన్నా
ఏం లడ్డూ లు
ఏం లడ్డూలంటే శని శనగిత్తనాలు
మ్
అవి ఏయించి అవి కూడా మిక్సీ కాడిస్తారు శనగిత్తనాలు, కొబ్బరి ఇకా ఇవి నువ్వులు తెల్ల నువ్వులు
మ్
ఆడించి అందులోకి బెల్లం వేసి కొంచెం యాలక్కుల పొడి వేసి అవి చేసుకుంటే హెయిర్ గ్రోత్ జుట్టు బాగా పెరుగుతుది కళ్ళు చూపు మంచిగా వస్తుంది ఒళ్ళు నొప్పులు తగ్గిపోతాయి. అని అంది.
నేను ఎప్పుడు అది పాకం పప్పు ఉంటది కదండి అది హాస్టల్లో నేను రోజు తింటాన్
అది కాకుండా ఇలా కుడా ఒకసారి చెయ్యండి చాలా బాగా ఉంటుంది రుచి
ఊమ్
మీకు ఒక్ కావాలంటే పెడతాను అది చూడండి నేను ఇంట్లో ఎప్పుడు అవే చేసుకుం ఎందుకంటే మనకి నెల నెలస్రావం కూడా మంచిగా జరుగుతదంట
ఓ అయితే పెట్టండి నేను ఈ ఈ రోజన్నా చూస్ స్తాన్ దాన్ని చేయడానికి వావ్ మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే మంచిది అనిపిస్
పెట్టేస్తానండి తొందర్లో అది కూడా చేస్తా
ఉ అది పెట్టంన్ ఖచ్చితంగా బావుంటది
ఆ
మీకు తగ్గట్టు ఎట్లో మీకు చాలా ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మీరు చెయ్యగలరు
ఊ ఏం ఆలోచన్ ల్లో ఏమో
ఉ
తిండి మీద అయితే ఆలోచనండ్లు చాలానే ఉన్ య్ ఇది తినాలి అది తినాలి అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని
అక్కడ మీరు చూసారా అది ఆ సాయిబాబా గుడి దగ్గర రాఫిల్ పెట్నారు ఆడ ఒకసారికి రావాలండి ఒకసారి అడే తినాళ్ళ తిన్నారా మీరు ఎప్పుడన్నా
ఆహా లేదు కానీ కేశవాకెళ్లారా మీరు కేశువా
ఆ ఎప్పుడు చాల చాన్ సార్లుపోయినామ్ అక్కడే అదే కొత్తగా పెట్నారు కదా ఉ ఫ్రెండ్స్ దగ్గర అక్కడే ఊరుకొచ్చినప్పుడు అల్లా దానికి కచ్చితంగా ఎ ఎబ్బుడో ఒకసారి పోతాంటాం మా అక్క వస్తే ఇంగ ఖచ్చితంగా వాపకి అక్కడ బాంటది అవును అక్కడ వాషిల్సున్నాయ్ ఆడ హై కాస్ట్ ఈడ బయటే మేలనిపిస్తది
కానీ మంచిగనే ఉంటాయ్ కాబట్టి ఒకసారి చూడండి బయట ఏమో తెలీయదండి నాకు ఎప్పుడు ఎప్పుడు చూల్లేదు బయటా
ఆహ అక్కడ ఆ స్ట్రీట్ లో స్ట్రీట్ ఫుడ్ లాగా కొంచెం పెట్టుకోయింటారు మా ఇంటి దగ్గరే ఉంది వాఫ్ పిలు వాళ్ళు బాగా జేస్తారు కానీ అది ఎక్కువ ఉంటది మందం ఉంటది వాఫిల్
ఎంత
అది ఫిఫ్టీ అసలు పల్ల పది అడుగులు ఏస్తే వస్తది
ఆ మదనపల్లి లో అంగల్లల్లో కూడా అంతే యాబై రూపాయులు ఒకసారి తిం అంగల్లో ఒకసారి కానీ ఏమంతా అనిపియ్యల నాకు వర్తన్ లోపల పిండి పిండిగానే ఉన్నింది కనీసం మంచిగా బేక్ అవ్వలేదు
ఓ ఇక్కడ బానే చేస్తారు కానీ అది అది కొంచెం ఎక్కువ మందం వస్తాంది అక్కడ అంగళ్ళలో బానే ఉంది నేను తింటాంటి వాళ్ళు చాక్లెటే తక్కువ ఏస్తారు
ఎక్కడ జొప్పు తినిండేది నువ్వు
ఆడే సలూదా దగ్గర
ఆ నేన్ ఫలుదా దగ్గర కాదు ట్రై జేసిండేది ఎక్కడ అంటే కలందరి ది వాళ్ళది ఉంది కలందర్ వాళ్ది
ఆ వాళ్ళు డిప్లొమో వాళ్ళు వెట్టింది ఆడ తిన్నా ఆ అక్కడ గూడా అది ఆడ కాస్ట్ ఎక్కువ ఉమ్ ఈడే తక్కువ ఇంగా ఫలుదలకి
అందుకే అక్కడే మంతగా అనిపియలే
ఉమ్ ఆడేం లేదులే అంత